హలో హలో హలో హలో
హలో
నా వాయిస్ వినిపిస్తుందా అండి
హలో అ వినిపిస్
నా వాయిస్ వినిపిస్తుందా అండి క్లారిటీగా ఉందా క్లియర్గా ఉందా హలో
మ్
మీరు కొంచెం సిగ్నల్ వచ్చే దగ్గరకు రండి సిగ్నల్ వచ్చే దగ్గరకు రండి కొద్దిగా
ఆ ఆ వినిపిస్తుంది
ఆ నాకు కొద్దిగా క-వాయిస్ బ్రేక్ అవుతుంది సిగ్నల్ వచ్చే దగ్గరకు రండి హలో
హలో ఇప్పుడు
మీరు బయటకు వచ్ బయటకి వచ్చి మాట్లాడండి
ఆ బయటకి వచ్చినాం
ఉమ్ నేను ఒక మిమ్మల్ని ఒక టాపిక్ గురించి అడుగుతాను
ఆ చెప్పండి
హలో ఆ అంటే మీ మీ ఒపీనియన్ ఏంటి మీ ఒపీ ఒపీనియన్ ఏంటి అంటే అబ్బాయిలు ఎలా ఉండాలి అమ్మాయిలు ఎలా ఉండాలి అనే దాని మీద
అబ్బాయిలు ఎలా ఉండాలంటే
అంటే ఇప్పుడు మనకు ఈ జనరేషన్ లో డిఫరెన్సెస్ చూపిస్తారు కొద్దిగా అప్పుడు పూర్తిగా డిఫరెన్షయేషన్ ఉండే కదా బయటికి వెళ్ళకూడదు రిస్ట్రిక్టెడ్గా ఉండాలి అని
ఇప్ ప్రజెంట్ జెండర్ డిస్క్రిమినేషన్ అదే అనేది ఉండకూడదు అల్ ఆర్ ఈక్వల్ అల్ ఆర్ ఈక్వల్
ఉమ్ అంటే మ్ ఇప్పుడు బయటికి ఏ టైమ్ లో అయినా వెళ్ళొచ్చు మంచిగా రా చ్చు అని మీరు నమ్ముతున్నారా అమ్మ అంటే
వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు డిపెండ్స్ ఆన్ మన్ బిహేవియర్ అవర్ బిహే
అదే కొంతమంది కొంతమంది ఉంటారు కదా పేరెంట్స్ ని అంటే వాళ్ళని మోసం చేస్తారు అట్లా
ఆ విలేజెస్ లో అయితే అలా కొంచెం భయపడతారు
అదే అలాంటి అదే అట్లాంటి అమ్మాయిల వల్ల వేరే వాళ్ళు కూడా పంపించలేకపోతున్నారు బయటికి
ఆ ఏంది అండి
అదే అట్లా కొంతమంది ఉంటారు కదా ఈ హండ్రెడ్ పర్సంటేజ్ లో ఎయిటీ పర్సెంటేజ్ అందరు బాగుంటారు మిగతా ట్వంటీ పర్సెంటేజ్ వాళ్ళే అట్లుండేది వాళ్ళ వల్ల మిగతా వాళ్లు ఒక ఇంకొక థర్టీ పర్సెంటేజ్ అని కూడా భయపడుతున్నరు అన్నమాట
ఆ అవునండి
హు అంటే మీకు మీ ఇంట్లో అట్లా ఏం లేదా డిఫరెంట్ స్టేషన్ అనేది అంత ఈక్వల్ గా ఉందా
మా ఇంట్లో ఆల ఏమో లేదండి
ఉహు మీకు ఏ కల్చర్ ఎక్కువగా ఇష్టం మనకు ట్రెడిషనల్ నీకు ట్రెడిషనల్ ఇష్ట మా వెస్టన్ ఇష్టమా
టెన్ వేరే ఇష్టంమండి
వెస్ట్నే ఇష్టమా మీకు హలో
బోత్ ఆర్ ఈక్వల్
హు
అ
కానీ ట్రెడిషన్ లోనే కదా బాగుండేది అమ్మాయిలు
మ్యారేజ్ అయితే ట్రెడిషనల్
హు మీరు కొంచెము బయటికి రండి మీ వాయిస్ బ్రేక్ అవుతంది నే నెట్వర్క్ ఉన్న ప్లేస్ లో నిల్చుకోండి వచ్చి
లే ల సిగ్నల్ ప్రాబ్లం అండి
సిగ్నల్ సరిగ్గా లేదా మీకు మాకు వాయిస్ బ్రేక్ అవుతుంది మీది
లేదండి
సిగ్నల్ సరిగ్గాలేదా
ఉహు
కొద్ది గ అట్లా బయటికిన్నారండి
ఆ చెప్పండి ఇప్పుడు
వాయిస్ మీది బ్రేక్ అవుతే నాక ఏం క్లియర్గా వినిపించదు అన్నమాట ఆ ఇప్పుడు పర్లేదు వినిపిస్తుంది అదే మీ లైఫ్ లో ఏమన్నా అట్లుందా ట్రెడిషనల్ ట్రెడిషనల్ గానే ఉండాలి ట్రెడిషనల్ గానే ఉండాలి న్ వద్దు అని ఏమన్నా ఉంటదాలేదు అంటే రెండు మీరు ఈక్వల్ గా ప్రేయర్ చేస్తార స్తార
రెండు ఈక్వల్
రెండు ఈక్వల్ గా మీకు సిటీ అంటే ఎక్కువ ఇష్టమా విలేజ్ ఎక్కువ ఇష్టమా ఎక్కడ ఉ అంటే ఎక్కువ మీకు బాగుంటుంది
ఫెస్టివల్ టైమ్స్ లో విలేజెస్
హలో హు
ఫెస్టివల్స్ లు విలేజీలో బాగుంటుందండి
సిటీస్ లో ఎప్పుడు బాగుంటుంది
సిటీస్ అట్లా మాల్ చదువుకోవడానికి వెళ్ళాలంటే టౌన్కి వెళ్ళాల్సిందే కదండి సిటీస్లో విలేజె విలేజెస్ లో చదువుకోలేం కదా
ఆ అవునులే
ఆ చెప్ప
నాకు మీ వయిస్ కొంచం ఎందుకో బ్రేక్ అవుతుంది చాలా బ్రేక్ అవుతుంది మీ వాయిస్
ఇప్పుడు ఇప్పుడు కూడానా అండి
ఆ మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది అసలు ఏం వినిపించదు సరిగ్గా పై కన్నా వెళ్ళండి మేడ మీదకు లేదంటే హలో
అ
హలో హలో